హలో ఆ ఆ చెప్ వినపడతాంది చెప్పండీ
చెప్పలండీ ఈరోజు మేము గుడికి ఎల్లేసి వొస్ చినం.
గుడి వెళ్లర ఏ గుడి వెల్ర్ అండీ.
వు ఇక్కడ ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది అండీ.
అవునులేండి.
ఉ దానికి.
మరి పిలిచిన్ నేను వొచ్చేవాడ్ని గదా, నాకు కూడా ఆంజనేయ సామీ అంటే చానా ఇష్టం, చిన్నప్పటి నుంచి.
ఉహు మరి ఎందుకు తెల్వలేదు మీరు ఈ రోజు మంగళవారం కద.
అవునా అవును ప్చ్ నాకు గుర్తుకు రాలేదు అందుకని పోలేదు. ప్చ్ మీరు పోతానని ఓ పోతనార అని చెప్పి ఓ మాట చెప్పిన గుడా నేను వొచ్చేవాడిని.
మ్ నాకు తెలీదు కదా మీరు ఇట్లా ఆ ఆ భక్తులు. ఎప్పుడు మీరేకి వెళ్ళే అలవాట్లు ఉన్నాయి అని.
ఆ ఈసారి వెళ్లేేది ఈసారి ఆంజనేయ స్వామి కి వెళ్లేేది ఎప్పుడు మాత్రం నాకు ఫోన్ చేయండి, లేదంటే ఎప్పుడన్నా చెప్. ప్పండి ఇన్ఫమ్ చేయండి.
ఆ కచ్చితంగా చేస్తానని ఇప్పుడు చెప్నారు కదా ఇంక గుర్తుంటది.
ఆ మరి బాగా దర్శనం జరిగింద అక్కడ బాగా మంచిగా.
అవును బాగా అయింది ఆ బా కొంచెం అంత బాగా చూసుకొనేసి. ప్రసాదం పెట్నారు తినేసి.
ఉ ప్రసాదం గుడా బెట్నారా.
అవును రోజు పెడ్తరు.
అవునులే అవునులే.
ఉ.
పహు మరి. నేను గుడా ఇంటికి వెళ్లే ఇంటికి పోయినప్పుడు.
ఉ.
అక్కడ గుడికి వెళ్ళొచ్చినమ్ మని ఆంజనేయ స్వామి గుడికి. శనివారం.
ఆహా.
ఇంకా రా శ్రీరామనవమి అప్పుడు అయితే మా అడ. అదేమీ ఆంజనేయ స్వామి గుడి చుట్టు. ఆ తిరన్నాలు ఉంటాయనమాట బల్లే ఉంటాది తిరన్నాలు.
అంటె.
ఆ ఆ అరోజు స్వామికి రామ్స్. కొంది కళ్యాణం చేస్తారు. అంటె ఆంజనేయ స్వామి ముందర. ఆ మళ్ళి ఇంక బండిలు ఉంటయ్ గదా మాములుగ ఏవి అంటే. ఆ కొత్. బండ్లు గానీ పాత బండ్లు డానీ ట్రాక్టర్లు బండులు కార్లు. గట్లుంటయి గదా టూ వీలర్స్ ఏంటివైన సరే. వాహనాలు దాన్లకి పూజ చేపిచారు చేపిస్తాము.
ఊహు.
బావుంటది మేము మా ట్రాక్టర్ కొత్తగ కొన్నప్పుడు కూడ. అక్కడే పూజ చేపిచినాము ఇంగా గుడి చుట్టూ మూడు చుట్లు. ట్రాక్టర్తో తిరిగి.
ఓహొ.
అట్ల మంచిగా
ఉమ్ అవునవునులే
కుంకము బొట్ బొట్టు అని వె
అంటే ప్రతి సంవత్సరమూ జరుగుతాయా అట్లా
ఆ ప్రతి సంవత్సరం జరుగుతాయి
ఊహూ
ఊహూ బావుంటది అనమాట చుమ్ ఆడ చూన్నీ కనీ అంతా అందా బొమ్మలు అన్నీ అమ్ముతుంటారులే
ఇంకా అయితే పెద్ద జాతరలా చేత్తారు అనమాట
ఆ జాతర లాగా చేస్తారు బావుంటాదైనా చూడనీకి ఆడ ఆడుకునేకి బొమ్మలు కానీ ఏంటివైనా కొనుక్కొచ్చు
ఉమ్ మరి మాకు చెప్పనే లేదు మీరు అప్పుడు
హా ఈసారి శ్రీరామ్ శ్రీరామనవమికి పిలుస్తారండి
ఊ
ఊమ్ తప్పకుండా పిలుస్తాను అప్పుడు రాండి వచ్చి మీరు గూడ చూద్దురు ఆ అమ్మన్ తిరునాల్లే వచ్చి చూద్దురులేండి మేము పిలుస్తాము ఈసారి శ్రీరామనవమికి అంటి
ఊ ఊ అవును వస్తాం వస్తాం
ఊ ఊ మరి ఇంకేంటండి ఆ మీకల్ల ఏం తిరనాలు జరగవా
మాకల్ల తిరునాళ్ళు లాగా ఏం జరగవు గానీ మేము మామూలు ఇగ మా ఇంటి దేవతకి అట్లా మోస్తామండి అవి ఏమంటరు అ అట్ల అన్నీ జోతులు అట్లాటివ్
అవున్లే మీ ఇంటి దేవుడికి మోస్తారు ప అంటే అప్పుడు మీకు తిరున్నాల మాదిరి చేస్తారు
ఊ ఊ అది కూడా సెవెన్ ఇయర్స్ వన్స్ జరుగుతుంది
అవునులే ఇంకా పీర్ల పండగ అట్ల మీరు అట్లేం జేయరా
ఆ జేస్తాం మొన్ననే అయిపోయింది మా ఊర్లో
ఆ మరి ఇంగ ఆది తిరునాళ్ళమాదిరి చెయ్యరా మీలు మీ ఊర్లో
అంటే మాకేం లేదు అది మేం జస్ట్ ఉరికే చూసేక్ అ కని పోతాం అనమాట ఉమ్ మాకు అంత స్పెసిఫిక్ గా మేమేం చెయ్యం దాన్ని ఇంగ మ్ నార్మల్గా ఇం ట్లో అ బంధువులు ఎవరన్నా ఉంటే ఇంక దా వాళ్ళని పిలుస్తాము కొంచెం మంచిగా చికెన్ మటన్ అంతా చేసుకొని తిని
అవునులే
అట్ల చేసుకుంటాం మీ ఊర్లో కూడా జేత్తరా ఆ పండుగ
మా ఊర్లో ఏం చెయ్యరు మా పక్క ఊర్లో చేస్తారు మేం కానీ మేమన్ మాకంత ఇంట్రెస్ట్ ఉండదు చూడనీకి గానీ అట్లా మేం ఎబుడ్
ఉందా మీకి
మాకు అసలు తి ఎట్లా జరుపుకుంటారో కూడా తెలీదు మా దా పండగ ప్రసెస్ గూ తెలీదు ఏం ఏం జెయ్యలా ఎట్లా చేస్తారు అట్ల అంతా
అది ఒక తొమ్మిది రోజులో పది రోజులో జేత్తారండి అది
అవునులేండి
ఉమ్ ఆ ఫస్ట్డే అట్ల అంత అక్కడ ఒక గుండం అంటారు అది ఒక పెద్ద గుండం అంటే గుంతలాగ తీస్తారన్మాట
ఉన్లే
తీసీ అట్లా అక్కడ పీర్లన్నీ పెడ్తారు
ఓకే
పెట్నాక ఇంకా దాని చుట్టూ అలావ్ అని తొక్కుతారన్మాట పలకల్ కొట్టుకుంట అంత డాన్స్ లాగా ఉమ్
ఊమ్
అట్లంత చేశినాక ఇంకా అందంత అట్లనే ఒక త్రీ డేస్కి మళ్ళీ సెవెన్ డేస్కి అట్ల అట్లాంటప్పుడు వాళ్ళకేవో కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి ఏంటో అన్ని మోస్తారు అట్లంతా ఏందో చేత్తారు
ఊమ్
అట్లాంటివన్నీ చేస్ కుంటారు వాళ్ళు ఉండే వాళ్ళు మళ్ళీ ఊర్లో ఊర్లో ప్రతి ఇంటి దగ్గరికి వాటిని తీస్కోని వస్తారన్మాట అందరూ పూజ చేస్తారు
అవున్లే
అట్లైపోయినంక లాస్ట్ ఇంక నైన్త్ డేనొ టెనో పెద్ద జాతర లాగా జేస్తారు దాన్ని అం
ఓకే ఓకే మొత్తానికి బాగా పండగలాగా చేస్తరంటవ్
అవును ఊర్లో అందరూ కలిసి చెత్తారు కాబట్టి బాగుంటది ఇంకా అక్కడ ఎవర్కో కొంతమందికి అది అంటే ఆ స్వామోస్తారు ఒళ్ళు మిందకని కూడ అంటారు
ఓకే
ఉమ్ అట్లాంటివన్నీ జరుగుతాయి
ఇళ్ల కూడా ఇంగా ఇట్లా మో మొహర్రం అట్ల చేస్తారులే మా పక్కఊర్లో మేం కానీ మేమ చూన్నీకే మేం పోవడం మా నాన్న ఎప్పుడు ఏం నేనెప్పుడు పోవాలని చెప్పిన కూడ మా నాన్న ఎందుకు లేర పోవద్దు ఆ ఏమని తగిలిచ్చుకుంటవ్ ఎందుకులే పోవద్దులే అక్కడంతా అన్ని పుల్లుంటయి అవసరమా అని చెప్పి పంపియడన్మాట మా నాన్న ఇంకా
అసలు వాళ్ళకేం కాదంట
ఎందుకు కాదండి కాల్తది
ఏ లేదు అసలేం కాదు అని చెప్తారు
కానీ చెప్పుకోరంతే ఆ నొప్పిని ఎందుకంటే దేవునికి కదా దేవుని కోసం అట్లా నడుచుంటారు కాబట్టి ఆ నొప్పి నొప్పి అనిపియదట్ల అంతే నొప్పైతే అయితాంటది
ఉంహుం
కేర్ చేయరండి ఆ నోప్పినీ
ఉం ఉం ఉం ఉం
అలా కాకుండా మా ఊర్లో అలా కాకుండా మా ఊ ర్లో వినాయకు పండగ చేస్తారు బలె చేసారట్లే ఆ విగ్రహం తెచ్చి ఒక ముందుసారి మేము బాగా జేసుండేదంటే ఆ లాస్ట్ ఇయర్ గాకా లాస్ట్ ఇయరు
హుహ్
ఉమ్ దా అప్పుడు మేము ఎనిమిది ఎనిమిది అడుగుల విగ్రహం తెచ్చింటింళ్ళే
ఉమ్
ఆ బవం బొమ్మ కూడా బాగుండింది అన్మాట వినాయకుని విగ్రహము
ఉ ఔను
ఆ జూన్ అ అట్లంటా ఫస్ట్ రోజు ఆ అంతా దాని ఆ పూజలు చేసి ఇట్లా టంగాయలు కొట్టి అలా చేస్నాము సెకండ్ రోజు ఆ నా డ్యాన్సుల్లే చేస్కుంటే ఎగురుకుంటా అట్లా నిన్నాము థడ్ థర్డ్ డే ఒచ్చి ఇంకా వినాయక స్వామిని తు బొమ్మ నీ ఎత్తుకొని ఆ ట్రాక్టర్ లో కూర్చో బెట్టుకొని ఆ మళ్ళా అక్కడ ఇంక మా ఊరు దగ్గర్లో ఉన్న రిజర్వాయర్ ఉందిలే ఆ రిజర్ రిజర్వాయర్
ఉ ఉ
హా దాంట్లోక్వోయ్ ఆ ఇల్లా పడేస్నా అనమాట
ఉహు నిమజ్జనం అంటారు అనుకుంట దాన్ని
ఆ నిమర్జనం
హు పడేస్నారు అదీదిఅని అన్కూడ్దూ
ఓకే దాన్ని న నాకంత తెలుగు రాదులేండి దా మీరెందుకట్లా తప్పులు చే తప్పులు పడ్తారూ
తప్పులు కాదు నేను సరిచేసాను
ఆ అదేలేండి అంతా ఆటకొచ్చిందిలేండి ఇంకా ఉ అ ఈ సంక్రాంతి కూడా బాగా చేస్తాం అన్నమాట ఇంగ మంటలేస్కోని మే మేము నేను మా అక్క మా చెల్లు మా తమ్ముడు ఇట్లా అందరం ఆ పొద్దుననే లేసి ఆ భోగి పండుగ రోజు
ఉ ఉ
కట్టెలు మంటేసి
ఉహు
అది కూడా మేము మేము ఒకటి సెలబ్రేట్ చేయము అన్మాట మా యావుల్తో కూడా సెలబ్రేట్ చేస్తాం హు అలా ఆ మావోలు చుట్టూ మా మావుల్ ఇట్లా చుట్టు కట్టేసుండాంలే మధ్యలోవి పెట్టేది అనమాట కట్లు
ఓహో వా అవి అవి భయపడవా
యాడ భయపడవు అవీ
ఉహు
ఉ అవుంటే అప్పుడు చలిగా వెడ్తాంటది కదా కొంచం వెచ్చ అనిపిస స అన్మాట
ఔను కరెక్టే లే
ఆ అట్లా చెప్పి అట్లా దాని ముందర ఇట్లా పండగ చేస్కుంటాంటే అవి గూడా మంచి ఫీలైతదన్మాట
హు అయితే గీసారి ఈ సంక్రాంతికి మేము వచ్చేదా మీ ఇంటికి
ఆ తప్పకుండా అండి ఈ సారి సంక్రాంతికి పోయి పండగ నేనే ఫోన్ చేస్తాను మీరు తప్పకుండా రండి
ఉమ్ వస్తా వస్తా అండి ఓకే అండి బాయ్ అండి
బాయ్ అండి